హలో ఇ మీరుస్తుంద
ఆ నేను వినపడతాది ఇప్పుడు చ్చ పో అమ్మా ఉప్పు కూడా పోచ్చటు
సరిపోదీ కుసో ఆడకున్నా మీద కుసో మీద కుసో
ఎందుకు నాని అట్లా ఏతనా తినిపిస్తాను అవున్న
వినిపిస్తుంద ఇప్పుడుస బొమ్మ బొమ్మ మ్
ఆ అన్నం తీయ్యానితలేదు పోటు కొంచెం అన్నం తినిపించి ఫోన్ బొమ్మలతో చూబేడితేయ్ తింటాడు ఇనబడతాదా నా వాయిసు
ఆ ఇనబడతాది
మమ్మల్ని జపేటు గుర్తుపెట్టుకోండి
ఉహు
ఎంతతా ఉప్పు
ఏమ్ మీ సార్ ఏం చేస్తాడు కార్ డ్రైవింగ్
ఉ అందుకే నేనడిగినా కార్ సర్వీసింగ్ ఇంటికి తీసుకుపోతే ఏం జేతడ్ నాకు తెలుసు కాబట్టి
ఆహా
ఉమ్ మా ఉప్పరిపెళ్ళిలో మీకు ఎవరైనా చుట్టాలన్నారా
ఎక్కడా
ఉప్పరిపెళ్ళిలో మ్మ్ మా మకుడా చుట్టాలు ఉన్నారు అడా మా మేనత్త వాళ్లు ఉన్నారు అడా గంట గంటలోల
మ్మ్
ఏ ఉ మైదసల
ఉమ్
మీకు తెలుస తెల్వదా అంటున్నా
మాకు చుట్టాల ఉన్నారు మాకురు
మీ అమ్మోలాది ఏ ఊరు మరి
ఊ అది పనికి కదా ఎకున కడ
లేక మా దగ్గర నే ఎక్కో ఉండ దగ్గరది మా అత్తమ్మోలది
ఎవరు
తీగ రాజుపెల్లి
అట్టు నర్సంపేట కెలిగా
వరంగల్ కి
ఆ వరంగల్ బస్ ఎక్కి ఆల్ పోతల్
ఊ ఏందో ఈ కష్టాలు
పెతినవ మరి ఉప్పి
ఆ
ఉప్పు ఎతినవా
అర్థం కాలే
ఉప్పు ఎత్తినవా
ఎతిన ఎతిన ఎతిన డబ్బ పక్కక్ వెట్టిన
ఊ
ఏం లేదు
ఇంకా ఊ సాయంత్రం ఉండాలి నేను వుంట
సాయంత్రం ఉండాలే కదా
పొద్దుగాల సాయంత్రం రెండు సార్ల తోమితరా
సాయంత్రం అన్నం వండుతాం కూర పొద్దటిది ఉంటది
ఉంటరా మీరు ఎంతమంది మొత్తం నలుగురా
నలుగురు కూర ఎక్కువ ఉం అంటే ఇగొ చానా ఉండదు కొంచెం ఉంటది ఉన్నట్టు కొంచెం పచ్చడ ఏదో ఒకటి చేసుకొని అడ్జస్ట్ చేసుకోవ్
తింటరా అట్ల మా పొద్దుగాల ఓటు ఉండాలి మీ సాయంత్రం ఓటుండాలి
అవునా
ఊ
ఊ నాకట్లేం లే ఊ
ఊ
నాకు తింటర్
అవునూ నా కొడుకు తోటి కథ ఇపుడు తింటడు ఇప్పుడే వాసుకు పోతడు మళ్ల
ఎందుకట్ల ఫస్ట్ టైం కు అట్లనెమో ఏమో అట్లయితే అదే అదే అట్లా అయితే మరి అయినకి ఒంటికి ఏం పడత ఇగ
లోకం ల పిల్లలు అట్నే ఉంటరట
ఊ ఆహ ఉంటరు కావచ్చు మరి కొంతమంది అట్లా అందులో ఒకడు నీ కొడుకు డిఫరెంట్ బాయ్
ఇంకా యే ఇంకా నయం ఇంకా తే చిన్నపుడు పుట్టినప్పుడు రోజుకి ఇరవై ముప్పై గుడ్డలు విండేది వినీయ్
ఓ మా
ఆ గోస నాకైతే ఆపరేషన్ అది ఏమో చుక్కలు చూసేది పిల్లగాని తోటి ఏమో చుక్కలా ఏమో చుక్కలు
అవును
మస్తు ఇబ్బంది పడ్డా నేనుతే వీడు పుట్టినప్పుడు హాస్పిటల వాహ్ చీకాకు ఆ చికాకు ఉమ్
సి సెక్షన్ అంద నీకు
ఆ నీకు
నాకు నార్మల్
అమ్మో నార్మలా ఎన్ మన్ ఎపుడు బుట్టిండు నీ కొడుకు
టెన్ పడ్డాక పుట్టిండు టెన్ పడ్డాక వన్ వీక్ కి పుట్టిండు
అదే నాకు కూడా ఉండుగాని నా కొడుకు నైన్ మంత్స్ పడ్డంక డ ట్వెల్వ్ డేస్కే ఆపరేషన్ చేపించుకున్న ఇగ
నైను పడ్డంక
టువెల్ డేస్ ఏ నైన్ మంతస్ టటువల్వ్ డేస్ ఏ
ఎందుకు అట్ల ఎందుకు చేశిర్రు
నేనే చేపించుకున్న తిరుగుతలేదు పిండం అని నాకు భయం నార్మల్ అంటే
ఎందుకు భయం
ఈ అ ఏమో ఇక భయంన్నప్పుడు అట్లా చేప్పిళ్ళు నార్మల్ అయితే ఇబ్బంది అయితది ఇప్పుడగ చనిపోతారు. అట్లా ఇట్లా అని మా హస్బెండ్ బాగా టెన్షన్ పెట్టిండు
ఎందుకు ఈ వచ్చాడు మంది ఇప్పుడు గవర్నమెంట్ అందరు నార్మల్ ఏ అయితాన్లు ర అట్ల టెన్షన్ బే ట్టి అందుకే నువ్వు నీకు బేబీ లోపల తిరగలేదేమో అందుకే ఆపరేషన్ అయ్యింది నీకు
భయమైంది ఇగ నార్మల్ బాగా పెయిన్ ఒస్తది అని అన్నారు ఉమ్ నార్మలు బాగా పెయిన్ ఒస్తది అని ఆ
పెయిన్ ఒస్తది పెయిన్ భరించుకుంటేనే మరిపు సి సెక్షన్ కంటే నార్మల్ బెటర్ గదా
అవును సి శిక్షన్ అయితే జీవితాంతం ప్రాబ్లమే
ఊమ్
ఊమ్ ఆ లైఫ్ లాంగ్ ప్రాబ్లమే ఈ నార్మల్ అయితే ఏ ప్రాబ్లం వుండదు
స సి సెక్షన్ ప్రబ్లమ్ అట్ల ప్రబ్లం అట్
అంటే మత్ మత్తు ఇంజెక్షన్ ఏపిచుకుంటాం గదా
అదే అదే ఆ ఊమ్ ఒ
ఏం బరవోతన్నవు
అంతే ఇంగ వాటర్ ట్యాప్ ఉంటే దానికి ఉంటది గదా నల్లా
ఊహ్మ్
వాటర్ దాగే టాప్ ఉంటదిగా దాన్ని ఉడబిక్తాండ్రు అది కింది కంటే ఒతది గదా
ఆ వేరుతనవ్ మరి మీ అత్త
బేరితండు ఉష్ణవా గితత లేడుగానే అయిన బేరితండు
ఓకే గట్లనే బెదిరితరు
ఊమ్
ఏమన్నా గూడ కొడుతడు నా కొ తిరుగ మర కొడతడు మళ్ల వాడే ఎడ్తడు తెలుసా కుతి ఆడుకుంటా ఆడుకుంటా కొడతడు మళ వాడే ఎడతడు ఇట్ల జుట్టు వట్టీ గుంజుతడు కో కొడుతడు కో కుతడు ఘోరంగా ఊమ్ బతుకనీయడు ఆ ఏం గొడ్తడు
ఏమనంటే ప్రేమ అని జెప్పాలి వాళ్లకి
ఊమ్ మళ్ళా ఆ ఊమ్ ఈ నైట్ కొడుతే కన్నుకు బాగా దెబ్బ దాకింది కన్ను కాల్ తోటి తన్నిండు
ఊమ్
ఆ ఒక నిమిషం ఒస్తున్న ఆగండి అం లైన్లుండ్రు ఒక నిమిషం బధ మాట కొడుతుంది అని అంటే బటల్ ఉండయ్ ఊహ్మ్ ద తన్న నాపో కొ మాట కొ మాకుంట బాగునేసుకుంటాం మే బోర్లు వేసుకుంటార అంటును
ఇలా ఏదుగో అన్నం కూరు ఒడిచి పెట్టిిన చయ వెటినా
చ ఉతరా చ ఇక్కడ
సాయంత్రం దాగరా మీరు ఎందుకు
అట్లే నాజయి కు్ర అలవాటు చేసుకుంటే పోరు రోసాగాాల అంతపితే ఏ నా క అల్వాట్లు ఇరడి నా వాళ్ళగు ఎవ రావారుంట నాయనతడు ఆయన ఒప్పుడు ద ఎదురవుతడు స అడ్మిట్ చెయ్యయి